ఆ దీపికా నా ఉమ్ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నాం మీరు ఎలా ఉన్నారు
ఆ నేను బాగున్నాను ఏం చేస్తున్నారు
ఊరినే కాలీగా కూర్ చున్నాను మీరు
ఆ నేను కూడా ఖాళీగా కూర్చున్నాను
అందరూ ఎలా ఉన్నారు
ఆ ఇంట్లో అందరు బాగున్నారు మీరు బాగున్నారా అందరూ ఇంట్లో
దరం బాగున్నామండి
కాలేజ్ చెప్పిందా వెళ్ళొచ్చ ఆ ఇరోజు సండే కదా ఆ ఓకే ఎలా జరుపుకున్నారు పండగ మరి మొన్న ఉగాది పండుగ జరుపుకున్నారా బాగా జరుపుకున్నారా
ఆ అందరం అందరం కుటుంబ సభ్యులు అందరు మంచిగా జరుపుకు కలిసి అందరం
ఉగాది అనేది మన తెలుగువారి పండుగ కదా ఆ నూతన సంవత్సరాన్ని బాగానే జరుపుకున్నారా
ఆ హ మీరెలా జరుప్ ఆ గుడికి వెళ్ళేసి వచ్చాము అందరం ఇంకా మంచిగా తీపి చేదు అన్ని కలిపి మంచిగా ఉగాది పండుగ చేసుకొని మంచిగా కుటుంబ సభ్యులతో అందరం తిన్నాము మీరెలా తిన్నారు మీరెలా జరుపుకున్నారు
ఆ మేము కూడా ఉదయాన్నే లేచి ఇంట్లో పూజ చేసుకొని గుడికెళ్ళొచ్చి మేము కూడా ఉగాది పచ్చడి చేసుకొని ఇంట్లో కుటుంబ సభ్యులం అందరము తీ తీసుకున్నాము అలాగే మేము ఉగాది బక్ష్యాలు కూడా చేసుకున్నాము మీరు చేసుకున్నారా
ఆ ఇప్పటికి ఇంకా తింటున్నాం ఇంకా మేం అది ఉగాది అయిపోయినంక కూడా కొన్ని అంటే చేసుకుంటాం కదా ఇగా మ్ హ్
ఈ రో ఉగాది నుండి మన కొత్త సంవత్సరం ప్రారంభం అయింది
తెలుగు వాళ్ళకి అది కదా స్టార్టింగ్ అది కదా కొత్తగా జరుపుకుంటాం
ఉ ప్రకృతి కూడా మనకి ఈ సమయంలో కొత్తగా పుష్ప పిస్తుంది వసంత ఋతువు ప్రారంభం అవుతుంది కొ త్తాశలు లక్ష్యాలు ప్రారంభమవుతాయి ఈ రోజు నుంచి ఉ
చిన్నపిల్లలు ఆ రోజు మంచిగా కొత్త బట్టలు పెద్దవాళ్ళతో మొత్తం పండగలాగా జరుపుకుంటాం ఈ పండగ అనేది మనం అందరం
అవును మన తెలుగువారికి ఇదే కదా మొదటి పండగ కొత్త సంవత్సరం అనేది ఉగాది రోజున ప్రత్యేకంగా ఉగాది పచ్చడి చేసారా మీరు
ఆ చేసాం అందులో ఆరు రక కాలు రుచులు కలిపి మంచిగా పండుగ రోజు చేసుకుంటాం కదా మనం తెలుగువారం అందులో ఏమేమ్ కలిపారు మీరు అంటే ఏమేమి వేస్తారు కొంచెం వివ తారా
ఆ వివరిస్తాను తప్పకుండా మేము చింతపండు ఉ చింతపండు అనేది పులుపు జీవితంలో సవాళ్ళను ఎదుర్కోవడానికని బెల్లం తీపి ఆనందాన్ని వేప పువ్వు చేదు బాధల్ని మిరప కోపం ఉత్సాహం ఉప్పు సమతుల్యత మామిడి ఆ ఇవన్నీ చేసి చేసుకున్నాము ఈ ఆరు ఋచుల అనేది మన జీవితంలో వచ్చే వివిధ అనుభవల్ని ఎదుర్కోడానికి మనం తెలుగువారందరం ఈ పచ్చని చేసుకుంటాం కదా
ఇంత బచ్యత ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ ఎంత ఎంత మంచిగా చెప్ బారు
అవునా ఉగాది రోజున మీరు పంచాంగ శ్రావణం వినడా విన్నారా కొత్త సంవత్సర ఫలితాలు
ఆన్ చెప్పండి ఇంకా
ఆ పంచాంగ శ్రావణం మనకి ఆ గుడిలో చెప్తారు కదా అది విన్నారా
ఆ నిన్న ఉను
ఇల్లు ఇంకా మామిడి తోటలతో మామిడి ఆకు హక్కులతో అలంకరణ చేసుకున్నారా
ఆ మామిడి తూరు తూరు ఆలకరి చ్చము కుుమ్మం గ్రా
ఉ ఇంకా చెప్పండి ఇంకా ఇలా చేసుకున్నారు
ఇంకా మీరు ఇకా ఇంటి ముందు ముగ్గులు అవన్నీ వేసారు రంగులతో వింపారు అన్ని
ఆ ఇంటి ముందు ఇంటి ముందు ముగ్గులు రంగులతో నింపాము గుడిని కూడా చాలా చక్కగా అలంకరించుకున్నాము మామిడి చిన్న చిన్నగా ఇప్పుడే మామిడికాయలు కాస్తాయి కదా వాటితో మేము గుడిని అలంక రించుకున్నాము అలాగే వ్యవసాయంలోని ఈ వరి మొల గొలకాలు ఉంటాయి కదా వాటిని కూడా మేము తెచ్చుకున్నాము అవి మన కొత్త సమస్య లో మొదటిసారిగా తెచ్చుకుంటాం కదా అవి తెచ్చుకున్నాము మేము ఇంకా పచ్చడి చేసుకొని గుడికెళ్ళి ఇంట్లో అందరం ఆ రోజు పంచాంగ శ్రావణం మనది ఎలా ఉందో చెప్తారు కదా అది కూడా మేము విన్నాము మీరు విన్నారా మరి
ఆ విన్నా మమన్ పంతులు గారు చెప్తుంటే విన్నాం కూడాడా ఈ రోజు మా రాశి ఫలాలు కూడా దాని ప్రకారంగా బానే ఉంది నూతన సంవత్సరానికి
అవును మాది కూడా బానే ఉందని పంతులు గారు చెప్పారు ఈ సంవత్సరం వర్షాలకు కూడా బాగా పడతాయి పంటలు కూడా బాగా పండుతాయని చెప్పారు
ఇప్పుడుకూడ వర్ష లు బానే కురుస్తుంది వేసవికాలం వస్తున్న దగ్గర పడుతున్న కూడా వర్షాలు కూడా బాగనే కురుస్తున్నాయి ఇక్కడ మా దగ్గర
అవును మా దగ్గర కూడా వర్షాలు బానే కురుస్తున్నాయి ఈ సంవత్సరం అంతా సుఖ దుఃఖాలను సంతోషాలిని అన్నీ బాగుండాలని బాగుంటాయ్ అని చెప్పాడు పంతులు గారు
ఉ ఈ వర్షాలు కురు ఈ వర్షాలు కురుస్తే ప్రకృతి ప్రకృతి మంచిగా పిల్లలు మంచిగా ఆనందంతో ఉ ఆ ఆనందంతో చిందులు వేస్తారు రైతులు కూడా సంతోషిస్తారు ఈ వర్షాల వల్ల
ఈ ఈ సంవత్సరం నుంచి మనకి వర్షాలు చాలా బాగా కురుస్తాయంట రైతులు ఆనందిస్త ఇస్తారని చెప్పాడు మా కూడా ఇక్కడ మ్ పంతులు గారు
అవును నేను కూడా విన్నాను
ఈ సంవత్సరం ఉగాది మాకు చాలా ఆనందంగా జరిగింది
మాకు కూడా అందరం బాగా జరుపుకున్నాం మేము కూడా
మేము ఇంకా ఉగాది రోజు మేము తీపి పదార్థాలు కూడా చేసు కుంటాము ఒక రెండు మూడు రకాలుగా పద తీపి పదార్థం చేసుకుంటాము బెల్లపన్నం
పర్ మేము కూడా చేసుకున్నాం పర్మాన్నం మంచిగా తీయక మంచిగా ఉంది పర్మాన్నం కూడా
అవును
ఇంకా భక్షాలయితే ఇంకా బెల్లంతో చేసినవి చెక్క అక్కర్తో చేసినవి నెయ్యే చేేసుకుంటే ఎంత ఆస్వాదంగా
అవునున్నాయి ఆ మామిడి కాయలు కూడా చాలా బాగున్నాయి ఈ సారి అవి కూడా ఉగాది వరకి మంచిగా కాసాయి
అవును ఈ
మా ఇంట్లో మామిడి చెట్టు ఉంది మేమి ఇంకా ఆ మామిడి కాయల తోటే మేము చేసుకున్నాము ఉగాది
ఓ అవునా కానీ ఇక్కడ మాకు ఆ అలాంటి ఇక మా బజార్ కెళ్ళి తెచ్చుకోవడమే అయి దానికి రేట్లు బానే అవుతున్నాయి. మామిడి దాని మామిడి మామిడికాయలకి,
అవునా
ఇహ్ ఈన్ మ్
మేము కూడా ఆ రోజు ఇంకా అన్ని బాగానే చేసుకున్నాము. ఉగాది పచ్చడి కూడా మేము ప్రొద్దున గుడికెళ్ళేసి వచ్చి ఇంకా చేసుకున్నాము, సాయంత్రం మేము ఉగాది భక్షాలు చేసుకున్నాము.
ఆ తిన్నట్టే మ్మ్ ఈ ఈ ఉగాది ఇం మీకు రాశి ఫలాలు మీ రాశి పైన ఇంకా అంత బానే ఉందా,
ఆ అం తా బాగుంది మా కుటుంబ సభ్యులు అందరువి చూసాం ఆ అందరిది బా వచ్చింది.
ఆ మాది కూడా చూసాము మాది కూడా బానుంది
మీ అందరిది బాగుంది అయితే ఇంకా మంచిదే కదా
ఆ ఈ సంవత్సరం అంతా బాగుంటదని పంతులుగారు చెప్పారు, మేము ఏ గుడి ఏ గుడికి వెళ్ళారు మీరు.
మా ఇంటి దగ్గర ఉన్న కొగుడి అంటే అందులో సాయిబాబా ఆ శివుడు ఆ అ స్వామి అన్ని ఆ అన్ని అన్ని అ అన్ని దేవుళ్ళు ఉంటాయి సో అక్కడ పక్కనే కదం వెళ్ళాం ఇ అందరం కల్సి
అవునా నేను సాయంత్రం నేను సాయంత్రం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాను ఇంకా మేము పంచాంగ శ్రావనం కూడా అక్కడే విన్నాము.
ఆహా ఇంకా మంచిది కదా వినడం కూడా సాయంత్రం వెళ్ళి దర్శ మం చేసుకోవడం చూంటాము
ఆ మేము ఆ రోజు ఇంకా రాత్రి దాకా అక్కడే ఉండి ఇంకా పందులుగా చెప్పింది మొత్తం విన్నాము ఇంకా ఈసారి వర్షాలు కురుస్తాయంటే కూడా మాకు బాన్ పచ్చింది
బా అది మాక్కూడా చెప్తారు పంతులు గారు ఈ ఈ సంవత్సరం మొత్ మొత్తం సుఖదుక్కాలు మొత్తం మంచిగా ఉంటాయి అందరం మంచిగా ఉంటాము అ ఎలాంటి ఇబ్బందులు లే తకుండా ఉంటామని చెప్పారు మాకు కూడా
విద్యార్థులు కూడా చదువుకుంటే కష్టపడి చదువుకొని మంచిగా ప్రైజకులు అవుతారు ఈ సంవత్సరం అందరికీ బాగుంది కలిసిొచ్చింది అన్నట్టుగా చెప్పారు మాకు
ఆ ఇంకా పదో తరఖతి పరీక్షలు కూడా మొదలయ్యాయి మ్ ఈ నెల నుంచి
వాళ్ళు కూడా బాగా రాస్తారు అని చెప్పారు వాళ్ళు కూడా మంచిగా శ్రధతో నిష్టతో మంచిగా రాస్తే మనసుతో వాళ్ళు కూడా మంచి మార్కులతో ఆ మార్క్స్ ఆ పరీక్ష ఫలి తల్ మంచి గోస్ త్తయని చెప్పారు వాళ్ళు కూడా
ఆ విద్యార్థుల పైన బావుందని చెప్పారు ఉవ్ యా ఇంకా అన్ని విధాలుగా ఈ సంవత్సరం బావుంటాది అన్నట్టుగా చెప్పారు ఇంకా నాకు చాలా సంతోషంగా అనిపి అలా చెప్పేసరికి
అలా చెప్పే వరకు మాకు కూడా సంతోషం ఆ బా సలు తోషంగా ఉండే అలా చెప్తే మాకు కూడా
అవును కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాల తోటి ఉంటారు ఉ ఆ అనేది చెప్పారు ఇంకా
ఉ అవును అంతకన్నా సంతోషమా అలా చెప్తే మనకి
అన్ని చెప్పాలి ఇంకా పంచాంగం వినేసరికి బావుంది ఈ ఈ సంవత్సరం అన్ని విధాలుగా బావుందంట ఈ దైనా బావుందంట విద్యార్థులైనా చదువు అయినా ఎవరైనా ఉద్యోగాలు సంపాదించుకోవాలన్నా ఆ ఉద్యోగాల పైన కూడా బావుంది
అవును కూడా బావుంది కానీ అప్పుడు మనకి ఆ నాలుగు సంవత్సరాలు కిందట చాలా భయంకరంగా ఉండే కానీ ఇప్పుడు అలా అప్పుడు ఉద్యోగం కోసం చాలా ఇబ్బందిగా ఉండే కానీ ఈ ఇయర్ బా మీ ఏం చెప్పారు ఇగ ఈ సంవచ్రం.
అవును ఇంకా ఈ సంవచ్రం ఆ బా వొచ్చింది అని చెప్పారు
మ్మ్ అవును
ఇంకా తిన్నారా
చెప్పండి చెప్పాల మీరే
ఉమ్మ్ భోజనమయ్యిందా
ఆ అయిపోయింది మీ ఉమ్మ్ మీక్ ఉన్నారా
జు ఏమేమి వంటకాలు చేసు పున్నారు ఇంట్లో
మేం పొద్దిగాలిని, అందరం స్నాలాలు చేసి ఆ పూ చ్చేసేసి ఉగాది పచ్చడి చేసుకున్నాం తర్వాత ఇగ పప్పు, పచ్చడి ఉగాది పచ్చడి ఇంకా భక్షాలు కొన్ని రితింగా పెట్టేసి ఇక మేము స్వీకరించాము అల్లసి అజర్ర్పుకున్నాము ఇక మేము పూడ్చేసి
ఆ మేము కూడా ప్రొద్దున్నే గుడికెళ్ళి పచ్చడి చేసుకొని, ఆ భక్ష్యాలు చేసి మేము ఐదురం